హలో హలో బాన్నారా అండి
ఆ మీరు బాగున్నారా
ఆ బాగున్నాము ఏం చేస్తుండ్రు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఉటిగనే కాాలిగనే ఉన్నా
అవునా తిన్నారా
ఆ తిన్నం మీరు
ఆ తిన్నాం తిన్నాం ఇంతకు ముందే ఏం తిన్నారు
ఉప్మా చేశామా అది తిన్నాం
అవునా
హ్మ్
లంచ్ చేయలేద ఇంకా
ఆ
లంచ్ చేయలేదా ఇంకా అవునా చేస్తున్నారు మరి
ఏం లేదు మూవీకి వెళ్దాం అని అనుకుంటున్నాం ఏమైతాదో ఇగ
బాగా ఎండా ఉందికదా
అవును
నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా కొత్త మూవీ వచ్చింది అని కాని బాగా ఎండలు ఉనాయి అని ఆలోచిస్తున్నా
మ్మ్మ్మ్ ఎండలతోని భయమైతుంది ఎటు ఎల్లలన్న
ఆ నిజమే మళ్ళ అది కొత్త మూవీ కాబట్టి బాగా ఫేమస్ అయితుంది కదా చాలా మంది ఉంటారు
అవును
చాలా మంది ఉంటారుని చళా తీస్తు ఎల్లిపోయారు పిల్లలు స్కూల్ కి
ఆ పోయింది మీ వాళ్లు
ఆ మావాల్లు కమింగ్ ఇ నిన్ననే అయిపోయినయి ఎక్సామ్స్ బాబు హాస్టల్లో
హూహో
ఆ అందుకే ఎగ్జామ్స్ అయిపోయినై గదా ఆ మంచిగానే రాసినా అంటుంది మరి
రిజల్ట్ కూడా దెలుస్తుంది
అవును రిజల్ట్ తొందరనే వస్తాయింట కదా ఈసారి
ఆ అవును అవును ఆల్రెడీ కరెక్షన్స్ స్టార్ట్ అయిందట్ట ఏప్రిల్ ట్వెల్కే వస్తాయి అనుకున్నారు మరి
అవును టెన్త్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయితాయి గదా
అయిపోనే రేపటి నుంచి స్టార్ట్ అయి ఇప్పుడు ఎగ్జామ్స్
ఊ
ఇంక తిన్నరా
తిన్నాం అదే సినిమాకి వెళ్ళాం అనుకున్నాం అంతా వెళ్తుందట బాగుంది బాగుంది వెళ్ళం ఏ అంతున్నరు
ఆ అవునా అందరు అంటున్న రు ఏ అదే దాస్తూన్నరు గానీ ఏమఇగ మీ సైడ ఏ మూవి పడ్డది
అదే దీది గీత గోవిందమో ఏ అదేదో ఉన్నది సంథింగ్ తెలియదు నా కంత
ఊ
పోయినప్పుడు వది వస్తురు మాదిగ్ కూడా
ఆ
ఓ బాయ్ సర్లెండి స ఈటీవి
అవును ఇంకా బాగా మంది వచ్చి చూస్తది కదా అట్లా మ మందిని జూసే సరికి ఇంకా బాగా అనిపిస్తది
చండ
ఆ
సౌండ్
పుష్ప పుష్ప మూవి కేట రిలీజ్ కెంత మంది వచ్చిన్లో
అవును చాలా మంది వచ్చిర్రు బహుబలి కి కూడా చాలా మంది చిర చ బాగా ఫేమస్ అయినయ్ ఫుల్ కోట్లు అచ్చినై అంట హీరోకి
పుష్ప టు కి అయితే పబ్లి పబ్లిక్ తన్నుకున్నారు వాళ్ళకి దెబ్బలు గుడదకినాయ్
ఆవును అంటే ఆ ఆ ఇంకా ఫేమస్న్నానా
అవు బాగున్
అవునువును బాగుంటయి చాలా మంది వస్తున్నారు మూవీస్ ఇప్పుడు అయితే ఇంకా ఫేమస్ అయితుంది ఇంతకా ముందు అంటే పాతకాలంలో రే డిలు పెట్టి అవి పెట్టి నెటో ఓన్లీ సౌండ్ వచ్చేది వాళ్ళకి కానీ ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ అచ్చసరి ఈ టెక్నాలజీ మారింది కదా మొత్తం
అవును
ఇగ వచ్చేసరికి మొత్తం వేరే అవుతుంది ఇప్పుడు అసలు రేడియో కనిపిస్తలేవు ఏం కనిపిస్త
ఆ అసలు ఎక్కడన్నా టీవీలు డీజేలు అవే
అవును ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేద్దాంమన్న కూడా డైరెక్ట్ ఫోన్ అప్పుడుయితే ఆ లెటర్ల రాసి పోస్ట్ ఆఫీస్ కి ఇచ్చి ఇచ్చి వాళ్ళు
ఓ ఇంకా పాతకాలంలో అయితే పావురాలతోన పంపే వాళ్ళు ఇప్పుడు ఉ అంటే ఫోను మళ్ళ ఎవరి బిజి వాళ్ళే ఇప్పుడో ఒక సెల్ ఫోన్లు చేసుకుంటే ఉంటన్రు
తిన్న
టిఫిన్ టిఫిన్ చేసాము ఇంకా తినలే తినాలి
ఏంమంటన్నారు వెళ్దాం మన్నారు మరి పిల్లలు కూడా వస్తారా
నిండుగానీ ఎండలు ఉన్నాయి కదా భయం అవుతుంది హ్మ్ అట్లా
ఇంకా ఇది మళ్ళ
ఆ
ఎండకు ఎండదెబ్బ కూడా తగుతది బయటకి వెళ్తే అది కూడా భయమే
అవును మళ్ళీ ఏమయ్యాది తెెలవది హాస్పిటల్ పోతే మళ్ళా టెస్ట్ ఐదు ఆరు వందలు అడుగుతారు
అవునవును
ఆ
ఆసల మ లే మంట
అందుకి అన్న ఆలో చెంచితాన
అన్ని ఆలోచించికోవాలి ఇగ
ఉమ్ ఎట్లా కొన్ని రోజులు అయితే ఫోన్ లోనే అస్తది కదా మూవీ
ఇప్పుడు కూడా ఫిలిమ్స్ వస్తున్నాయి షార్ట్ వీడియో ఎలా వస్తున్నాయి మాధ్యమధ్యాల ఆ హాఫ్ మెంబర్స్ అయితే దాన్ని అన్న పనింగ్ నేచుకుంటారు ఈ మూవీలోట్లా ఉ ఇగ అని పోతాం అనుకుంటరు కానీ ఇగ తెలుగు ఎగ్జైట్మెంట్ ఉంటయి కదా అని సో ఆల్
తిన్నారా ఏం చేస్తుంన్రూ
ఏం లేదు ఊర్కనే కూర్చున్నాం. ఎగ్జామ్స్ అయిపోయినయి కదా ఇంకా ఐఐటికి ప్రిపేర్ అవ్వాలి.
మంచిగ రాసిందటనా మరి
ఆ మంచిగనే రాసిందట ఎగ్జామ్స్.
హ్
మంచిగనే రాసిన అం
ఇప్పుడు ఎంసెట్ అప్లైలు పడ్డయి కదా మరి
ఫస్ట్ ఇయరే
ఓహో ఫస్ట్ ఇయరేనా ఎక్కడ మీ దగ్గర్నేనా
ఆ అవును మా దగ్గరే ఇంట్లో నుంచి ఎళ్తరు వస్తారు అం
హాస్టల్ లేదా
ఉంది అక్కడ గాని ఇగ ఎళ్ళలేదు ఇక్కడే కదా దగ్గరా అని మళ్ళ ఏం హాస్టల్ వెళ్తదని వెళ్లలే అన్నట్టు
ఆహా
మీ వాల్ ఏ క్లాసు
ఒకామ నైన్త్ ఒకామ డిగ్రీ
అవునా డిగ్రీల ఏం తీస్కున్నది. బి కమ్
మ్ మీ ఆమ ఇంటర్ల ఏం తీస్కుంది. ఓహో అట్ల మా స్టడీ బాగుంటద అక్కడ
ఆ బాగుంటది స్టడీ
గవర్నమెంట్ కాలేజా
ఆ అవునవును.
అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తరేమో అనుకుంటా కదా
అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఒక పెన్స్ కొనుక్కుంటే అయిపోతది.
ఆ బుక్స్, యూనిఫాం మొత్తం వాళ్ళదే కదా
ఆ అవును
మ్
కనీ ఇంటర్ వాళ్ళక్ కోవాలి కదా యూనిఫాం వేరే కలర్ అందరు సేమ్ అయితరని వాళ్ళకి బ్లూ కలర్ కనుక్కోమన్
ఓహో కుట్టిపిస్తరా మీరే కుడ్తరా
ఇంకా లేదు కొట్టిపిస్
ఆహ ఎంత తీస్కుంటర్ మీ సైడ్
మా సైడ్ ఫోర్ ఫిఫ్టీ తీస్కుంటరు డ్రెస్ కంప్లీట్ కుట్టిస్తే
ఓహ
మీ సైడ్ ఎంత తీసుకుంటారు
అంటే డిజైన్స్ బట్టి రేట్ ఉంది మా సైడ్
అవున్ ఆ మళ్ళీ గంటే గ
హ్మ్ కానీ ఇప్పుడు రేటు బాగా పెరిగింది
అవును బాగ తిరిగి ఆ మళ్ళీ అందరు స్పైక్ ఉన్నారు ఇక్కడ చూసినా అందరు మిషనే నేర్చుకుంటున్నారు ఒక ఇంటికి ఇంటికి ఉంటాయ్ ఇగ ఆచ్చె జనరేషన్ లో అయితే
అవును
ఆ అట్లా ఉంది ఇగ సిచ్యువేషన్ ఏం లేదు ఇదిగో మా వాళ్ళేమో ఖాళీగానే ఉన్నారు కూర్చొని
ఆ
సరే అండి మువీకి ఎళ్తారేమో కద
ఆ సరే అండి